హలో వినిపిస్తుందా అండి హ
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుంద
ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారండి ఇందాకే తిన్నానండి
అవునా ఏం తిన్నారు
గోబీ
గోబి రైస్ తీన్నారా ఆహా
అవునండి ఆ
ఫాస్ట్ ఫుడ్ తినకండి ఎక్కువ ఆ ఉంది
అండి పీజీలో పెడతారు ఇంకా అదే ఇప్పటి వరకు ఆయినా బుక్స్ చదివర అండి
ఆ చదివా అండి నేను మాముూలుగా ఇడిలీ కాయి ఒకటే
ఆ టు కదా అండి చదివి మీరు
ఆహా తెలుగు కూడా చదుతాను
ఆ
ఇప్పుడు తక్కువ అండి బుక్స్ నా దగ్గర లేవు అప్పుడైతే కొన్ని ఉండే అప్పుడు పెరగాను
అవును ఆహా
మీరేమ్ మీరు చదువుతారా అండి ఆ ఇంటికి పోయే చదివాను
ఆవునా అండి ఇంట్రెస్ట్ ఉందా
ఏ బుక్స్ అంటే ఇష్టము మండి ఆ బాగుందండి
అవునండి
మీరు ఏదిక్ ఇస్తున్నారు. ఏ బుక్ అంటె ఇష్టం మీకు
అదే అండి బోజు చదువుతాను
హ్
ఆ అదే తెలుగులో అయితే నాకు బాగా అమ్మ డైరిలు పేజి లో బాగా నచ్చిందండి బుక్
ఆ అమ్మ డైరీలో కొన్ని పేజిలా
అ
అదే నా బుక్
అవి చెయ్యరా అండి అది
అంటే బాగుంటుందని విన్నాను కానీ చదవలేదు ఇంకా చాలా వైరల్ అయింది అండి బుక్ కూడా